ఫోన్ జేషిన్ సాయంత్రం వరకి ఆరోజ్ తిండ్లే ఏం జేయ్ లేదు ఇగ నేను మధ్యానం మా పిన్ని ఫోన్ జేషింది ధైర్యంగ అంటే మా మమ్మీ వాళ్ళు గుడ ఎప్పలే నాకు అయితే డైరెక్ట్ ఫోన్ చేసిన మా మమ్మీ వాళ్ళకి
ఆ
తెలవంగానే అయితే ఏమైంది మా కు ఏం కాలే ఉన్నాడు మే మే ఇట్లా షాపింగ్కి వచ్చినం అని చెప్పి వీళ్ళు అన్నారు
ఆ
అంటే ఇగ వాళ్ళ వాయిస్ ఏడిసినట్
అర్ధం అయితుంది కాని కంట్రోల్ చేసుకొని మాట్లాడతారు
ఆ అయితే తెలిసిపోయింది మమ్మీ మీరు ఎప్పట్లేరుగా అంటే నీకెవరు చెప్పి నాకు ఎవరు ఎప్పుడు ముఖ్యం కాదు ఎట్లున్నాడని అ నేన అన్న అంటే బానే ఉన్నడే చిన్న దెబ్బలు లైట్ ఏం అ ఉ అని వీళ్ళు అంటారు అంట అంటే ఆటో పనికి రాదంట అంటే నీకెవడి చెప్పిండి అసలు నీను దాద్దమ నీకెవడ చెప్పినంటే ఇక న ఏడ్ ఏడుసుడే ఏడుసుడు మా అమ్మ
అ
ఇగ అయిపోయింది బాగా మంచిన ఉన్నాడు తీసుకొచ్చి ఇక్కడికి అని చెప్పింది సరే అనికి కది చేసిన డాడీ ఫోన్ చేసిండు ఐ సూ పెట్టినట మామయ్య ని
వామ్మో ఏమన్నా అయిందా మరి కాలు గిట్ల ఏమన్నా చెయ్యి గిట్ల
ఇంకా విరగలేగానీ దెబ్బలు మాత్రం ఘోరంగా తాగినయి మనిషిని గుర్తుపట్లే దెబ్బలు
అమ్మ బాబోయ్ కొంచెం లోపడి ఇట్ల ఏమి తాకున్నాగాని బయ బయట బయట శరమానికి తాకినట్టున్నాయి మొత్తం కద
ఆ అదురుగ దాకినాయి దెబ్బలు మాత్రం ఘోరంగ అదురుగు దాకినాయి
అమ్మో స్కానింగ్ చరానే మరి మొత్తం
ఆ మొత్తం స్కాన్ తెప్పించిన ఏం కాలే గాని దెబ్బలు మాత్రం బా తాకినాయి అని చెప్పి అన్నారు
ఆ
ఇక ఇది అంత కాాలదు మావియతో మాట్లాడేదాక నేను ప్రశాంతంగా ఉంనుంటే ఆ రోజు నైట్ అప్పటికప్పుటికి ఫోన్ చేసి మా మావయ్య జుడు అంత దెబ్బల మీ దాకినా కూడా మమ్మీ ఏం కాలే మమ్మీ నేను బాగానేన్నా నేనుట్టుకోలేన అన్నాడు అమ్మా ఇంక అట్లాంటే ఇంకెంత ఏడుత చెప్పే నీ కంటి నుంచి కూడా ఒక చుక్క రావద్ నా అమ్మమ్మ అని అమ్మా అసలు ఫుల్ అట్లా అనగానే తెల్లరే తెల్లరు పోయింది ఇగ తెల్లారు పోయి చూద్దాం అని పోతే అమ్మో అసలు నీ కంట్రోల్ చెస్కోలేకపోయ మా మమ్మీ డాడీ అన్నారు ఏడవకు అడిగి పోయి డుతాడు బాధపడతాడు
ఆగుతుది అ నక అడిగి పోయినాక మనిషి ఇంక
లడ్డు ఫ్రెండ్ ఉంటుది చూసినావ మనతోనే
ఆ ఆ అవునా అవునే అది మాట్లాడు తెలిదనే
మాట్లాడతాందే
అవునా ఈ మధ్య నాకు మెసేజ్ చెయ్యక మాట్లాడక అప్పట్లో ఒకే
ఆ అయితే ఇక వచ్చిన చూసిన అమ్మమ్మ ఎట్ల అయిందంటే ఇక అమ్మమ్మ ఇటో ఆటో అన్నట్టు అయింది అమ్మమ్మ తెల్సింది. ఆ టెండ్ దూరం బాగనిపిచ్చింది, మావయ్యకి ఆ శబ్ద నప్పుడయితే, కాకపోతే సెట్ అయ్యిండె అసలు నొప్పులు ఉన్నయ గట్టిగా మళ్ళ చిట్టీలు ఏయడం మీద బడుతయని జెప్పిసి, అట్ల స్తా అంటే ఎమ్మటే కోలుకున్న యట యాక్షన్ జేసిండో ఏమో గని
పాపం ఎంతా? కోలుకోవాల నాకు ఏం మీది ఇంకెక్కువ ఏసుకోవద్దు అనుకొని, ఎట్ల కోలుకున్నడో ఏమో! అసలు పాపం మావయ్య.
అవునే, ఇంకా పక్కన అంటే ఇద్దరు ఉన్నరు. కస్టమర్ అంటే ఉంటరుగా క్కటోళ్ళు, వాళ్ళకు గూడా మావయ్య బెట్టుకున్నడు, పెట్టుకోవాలంటే
అమ్మాయి ఎక్కించుకు వొయినంక, అంటరు గదనే ఇగా తీసుకో బొయినో లేదో, అప్పో ఎట్లా? ముందు కాదు, వాడేమీయలేదనే మరి ఆ కాగ్ కారోడు గుద్దిన్
వాడు ఇయ్యనన్నడూ, ఇయ్యనంటే ఇయ్యనన్నడు, కేసు బెట్టినం.
ఊ, ఇగ పైసలూ, కారు ఉన్నదంటే పైసలు ఉన్నోళ్ళను అటో ఇటో నడిపిచ్చి, వాడు ఏదో ఒకటి జేత్తడు.
ఆ అసలు ఇయ్యనన్నడు కేసు బెట్టినం, ఆ కేసు పైసలు ఎన్నడొత్తయో! ఇగ పైసలు అవ పైసలు ఒచ్చిన వాడు వాడు డైరెక్ట్ అంటాండు, నేనియ్యను అవును. నేను ఇయ్యను, మీరు ఏం జేసుకుంటరో జేసుకొని, కేసు బెట్టుకుంటే బెట్టుకోరి, కాపోతే కోర్టులో సుట్టు అయిపోయిన్రు గదా? నేను డబ్బులియ్యనని, అన్నడు వాడు ఎన్ తాగి జూసినవాడు
అదే ఉన్నడు గాబట్టేె, బాగ బలుపు ఉన్నోడు గాబట్టే, ఇగ నేను బెట్టుకుంట ఈళ్ళు ఏనన్నా గానీ అనుకున్నడు వాడు.
కనీ, ఆ కనీ పక్క ఆనికి ఏదో ఒక టై, మధ్యల్నే అయి బోతడు గనీ
మరి లేకపోతే, అన్యాయం చేసినోడు ఎప్పుడుంటడా?
అవునా? అసలూ వాడు ఏందట అంటే, వాడూ కావాలని గుద్దలేదట అచ్చి వాడట ఇట్లా ఇట్లా ఓవర్టేక్ జెయ్యబొయ్యిండట ఆటోని
ఆహా! ముందు ముందు పోదామని జూసిండు గనీ, ఆటో ముందు ఉన్నసరికీ గుద్దినట్టున్నడు దాన్ని
ఆ మళ్ళ ఆపోసిట్ ఒత్తాంది, అంటే ఇట్లా ఇట్లా మన కట్టి ఇత్తరు కదనే తిప్పుతా ఉంటరు, అటు ఇటు ఇటు ఇటు అటు బోయేటట్టూ చేసిండట. ఆ ఆ కట్టిచ్చే వారికి, అవీ మళ్ళి బ్రేక్ కొడదామని జూ త్తె బ్రేక్ కంట్రోల్గాలేదు, సక్కగొచ్చి గుద్దింది ఆట్
సర్రున ఒచ్చినట్టునొక్కసారే కంట్రోల్ గాక, ఖతం అయినట్
ఖతం ఆ గుద్దుతె, పోయి అల్ల బడ్డడు, కంపల మావయ్య.
ఆ ఇంకా నయం ఏమి గాలేదు అనుకోవాలే.
మావయ్యకి ఏందంటే, ఇట్లా ఇట్లా వొచ్చి, గుద్దుతాందనే ముందే ఇట్లా అయిపోయింది నా పని అయిపోయిందని, స్పృహ గోల్పోయిండట ఎమ్మటే.
ఆ మరి ఇట్లుంటే, ఎదురుంగ ఇట్ల ఒచ్చేసరికి, క ఇట్లా విజువల్ మొ త్తం ఇట్ల అంటిత్తది ఇగ అమ్మో!
అది ఇట్లా ముందుకు వచ్చినల్లోపె, స్పృహ గోల్పోయిండట ఆ బయానికి
ఊమ్
కనీ ఏడ్చిండే పాపం. అంటే ఆ నొప్ పులకు ఏడవలేదు గనీ, నేను ప్రాణంగా జూసు కున్నా నా ఆటో బోయిందక్కా. కనీ అందరూ మళ్ళ అందరూ ఊర్లో ఏమనుకుంట్రో, నేనే గుద్దిన అనుకుంటార్రు గావచ్చక్కా ఇ సందిపు అల్పం అల్పం జేయడు అని ఆ గుద్దిన్డు చూసినవా అని అనుకుంటరక్కా అని ఎడిషిండు కని ఆక్ డెంటయినంక్ కనీ యాక్సిడెంట్ అయినంక అందరు ఎట్లా దెలుసా సందీప్ అల్పముండదు ఎంత మంచోడు అది అనుకుంటా మావయ్య కాడికైతే కొ ఆ కొన్ కొ చాలా మంది వచ్చిర్రు మావయ్య దగ్గరకైతే
అంతేనా
ఆ
న మంచి తనమేడికి పోతదే
అవును
ఉమ్
కనా దెబ్బలు జూత్తాంటే నాకసలు మా మావయ్యనే జూడబుద్ధి గాలే దెల్సానే
మరి లేకపోతే ఆ అట్లున్న మనిషి ఒక్కసారట్లా అయిపోయిండంటే ఎట్లనిపిత్తదే ఇనడానికే ఎట్లనో ఉంది కనీ నేనింగ దగ్గర నుంచి ఇట్లా పొయ్యి చూస్సరికి ఇంక అమ్మో ఉంటయా
ఘోరం
మంచిగున్నడా మరిప్పుడు అన్ని సెట్టయినయానె
ఇగా కాదు ఒకసారి దెబ్బతిన్న పానం ఎట్లుంటదిగ
అవును ఎంతైనా అవును ఎంతైనా వీగ్గనే ఉంటరిగా
తక్కువ బ్లడ్ పోయిందనే వామ్మో మామ్ బ్లడ్ పోలేదు ఆ బ్లడ్ వల్ల హేర్ గూడా మొత్తం పోయిందెల్సానే పాపం
ఉమ్ హ్
వచ్చిన పెళ్ళి సంబంధం పోయింది అటే
అయ్యో
బ్బ ఘోరమంటే ఘోరం పడీద్దె
మాట్లాడుకున్నరా ఆల్రెడీ ఏమన్న డబ్బులు గిట్లా పోసుకున్నరా
అబ్బాయి నచ్చిండు ఇగ మాట్లాడుకుందాం కట్నం అనే మూమెంట్లా పోయింది
అయ్యో ఇగ అయితే మాయేతీ అదేట్లాన్టిదోలే
ఆ ఇగా గ మం మాముూలుగా
కొంచెం ఇగా ఇట్లా వచ్చిందంటే దాని వల్ల గూడా అయిందని అంటరు గదా
అదే అదే ఇగా దేవుని దగ్గర అంటే మనం పోయినంగా మొన్న ఫిబ్రవరిల దేవుల్లగ్ ఆ దేవుడుదైత్ చి గద అంటే ఇగ మా బాబాయ్ దేవుడుందు చెప్పిండు అన్నట్టు పెద్ సచ్చి పోయేటోడే బతికిండు అంటే మా మావయ్య బాగా పూజ చేత్తడుగా అయ్యప్ప దేవుడికి ఆ దేవుడే గాపాడిండు ఆ దేవుడు మా మావయ్య వాళ్ళ ఇంటి పక్కన అంటే ఊర్లా ఊరు పక్కన ఒక బాలమైసమ్మ తల్లి ఉంట్ టది బాగ పూజ జెత్తడు ఈ రొండు దేవుల్లకి
ఆ
వా ఇద్దరు దేవుళ్ళే కాపాడిర్ సచ్చిపోయేటోడే బతికిండు స్వయంగా వీళ్ళిద్దరేగాప్ పడింరని దేవుడికి జెప్పిండు ఆ మేమో నేనేమో ఘోరంగ తిట్టిన్నే దేవుళ్ళనైతే
మరి లేకపోతే అట్ల మనకనిపిత్తది ఆ టైమ్ లగని ఆ టై మరి వాళ్ళకి జేసిన పుణ్యాలన్నీ ఏడివోతయి చెప్పు వాళ్ళక్ చేసినా పూజలన్నీ చూసుకంట్రే అప్పుడో ఇప్పుడు కాకపోయినా చూసుకుంట్రు
ఇప్పుడు కాదే చేయకుంటుండొచ్చు కదానే దేవుళ్ళైనా
అట్లా రాశి పెట్టుంటా మా దేవుళ్ళకే రాంగ మనం ఎంతనే వాళ్ళే కష్టపడంగా మనం ఎంత చెప్పు రత్తే ఇగ రాశి పెడతారు ఈ టైమ్ల ఇట్లా హు ఇక రాసి పెట్టిన్నప్పుడు ఇంకా నందులున్నారు అనుకోని కాపాడిరు అనుకోవాలి గాని ఇంక ఇగ
ఇగ మా మామయ్యకి దాని వల్ల ఇంకా పిచ్చి ఎక్కిపోయింది అయ్యప్ప మీద ఉన్నూ బాలమయసం తల్లి మీద
హు మరిగ నమ్మకం ఉండదా ఇగ నన్ను కాపాడిరు అది ఇదని హు
అసలు ఏవ్వర్ రావొద్దు అట్లాంటి సిచ్యువేషన్ కూడా మా మావయ్యకోచ్చిన సిచువేషన్ పాపం అనిపిత్తది అసలు ఒక్క రూపాయి అప్పులేదు నాక్ నాకు ఆ రోజు మొత్తం చెప్పింరూ ముందు రోజు ముందు రోజు నైన్ థర్టీ టెన్ కో ఫోన్ చేసిండు ఇగా మాట్లాడుకుంటాం లెవేన్ ట్వెల్వ్ వరకు మాటాడుతాం మావయి బానే జోకలు చేసుకుంటే ఏదో ఒటిగా
ఆ
అంత గంత అయిపోయింది ఇగ నేన్ సెట్ అయిపోయినట్టే ఓ పెళ్ళి అయిపో పెళ్ళి అయితే అయిపోద్ది ఇగ నాది అన్నట్టు మంచిగా చెప్
హుమ్
తెల్లారే అంత ఆగమైంది ఇగ
మోతిగా మనిషయితే మంచిగుండాలే
ఉ మంచిన్నే ఉన్నాడు ఇగ ప్రస్తుతానికి ఫోన్ చేసి ఓరిస్తాడు ఇప్పుడు నన్ను రోజు ఓ తాడు అంటాడు కదా ఏమైంది ఇంకా నిద్ర నిన్ నిన్ ఎనిమిది గంటల లేసినా ఎందుకు ఇయాలా పన్నెగంటలకు లెషినావ్ అంటాడు
ఆహ
ఇంకా నిద్ర సరిపోతలే దరిద్రం నిద్ర ఎట్లొతదేమో అని తిడతాడు
నిక్ తెలుసు కదా మావయ్య ట్లా తడడా హు అవునవును కలిసివన్నయా ఫ్రెండ్ ని ఆ ఫ్రెండ్ కలిసినవ లడ్డుగుంటది చూసినావ ఈ మధ్యలో ఎప్పుడన్న కలిసినావా దాన్ని
ఈ మధ్యలో ఎప్పుడు కలిసినా కలవలేదా
అవునా
త్రీ మంత్స్ అయినట్టుంది త్రీ మంత్స్ దాటింది మన ఫిబ్రవరిలేనేనే ఇగ గంతే గదే ఫస్ట్ అండ్ లాస్ట్
ఆ అవునా
హా
వచ్చిండా బాబాయ్
బాబాయా ఆ వచ్చి చికెన్ ఇచ్చిపోయిండు
ఉ బండచ్చా మరి
చెప్పినాగదనే నాకు రాదని
నేర్చుకోవే బాబు ఎట్లాగా ఇంటికాడ్నే ఉం టన మంచిగ అటో ఇటో అల్ల జూసి ఇళ్లా జూసి నేర్సుకో రాదు పోరి
ఏది వడితే అదే చేత్తే అదే అయితది అప్పుడు వరకి
ఆ ఏది పడతే అది ఏత్తే వచ్చినోడు మంచిగ దంచాలే, ఏం వండుతాన్నవ్ మంచిగన పెట్టుని
ఎందుదాస్తవ్ అని సం వదిలిపెట్టత్తాన్నే
ఆ నేను వండుకుంట దా అమ్మా అంటడు
ఉమ్ అట్లంటే మంచోడు
ఉమ్ ఉమ్ సరేనే మరి, ఉమ్ బాయ్